హలో హలో హాయ్ అండి తిన్నా అండి మీరు తిన్నారా
తిన్నామండి ఏం వంట చేసారు
ఇవాళ అయితే సాంబార్ చేసానండి మీరు
నేనూ ఎగ్ కర్రీ అండి
ఎగ్గా అన్ ఏమ్ మనా కర్రీ ఏనా లేకపోతే
అంటే ఫ్రై లాగా ఉల్లిపాయలు ఏసీ చేస్తారు కదా
ఉహుమ్ అంటే వేరే ఏమన్న సపరేట్ గా ఏదన్న కర్రీ ఉందా హ్మ అదేనా
నా పిల్లలకి అది తినాలని అనిపించిందంట నాకు ఇది చేయి అని తగిలింరు వాళ్ళు సరే ఇంగ వాళ్ళకిష్టం వాళ్ నిజం చెప్తున్న నేనూ ప్రతిదీ నాదీ సందం చేసుకో పిల్లల్ కీ ఏదంటే అదే
హు హు అంతే గదా అండి ఇగ మదరంటనే అంతా
ఆ మార్నింగా అదిమంటరు ఆఫ్టర్నూన్ మొత్తమూ పిల్లలు వచ్చర్రా వచ్చి సత్తాయిచిన్రు బాగా కదా మిమ్మల్ని
ఊ హూ అవునండి అంతే కదా ఇంగ పిల్లల అంటే ఆ ఉంటనే ఉంటది అల్లారంటే ఉంటే ఉంటది మీకు ఆడ వాన పడుతుందా
లేదు లేదు
మాకు మొత్తం వెదర్ అంత కూల్ అయిపోయింది ఇంగా మస్తు గాలి వస్తాంది
బాగా చందమామ ఉంది మంచిగా హాఫ్ మూన్ వచ్చేసింది
నిన్న పడ్డదా మరి వానా
నిన్న నిన్న వాళ్ళ బాగా ఈదురుగాలులు వచ్చినాయ్ గాలులు బాగా వచ్చినాయ్ కానీ రాలేదు వచ్చినటు చేసింది కానీ రాలే
అవునా మకాడ ఐ తే నిన్న నాక్ మస్త్ ఎండ కొట్టింది ఇగా ఇవాళ అయితే బాగా గాలేస్తుంది
అదే చెప్తున్నా కదండి లాస్ట్ ఇయరు సేమ్ ఇదే సమ్మర్ లో ఫుల్ వర్షం ఇప్పుడు కూడా అదే అసలు ఈ ఇ
అర్ధం కాలేదండి
ఏమంటున్నారు
ఆహా అర్థంకాలే ఇప్పుడు ఇందాకేమో అన్నారు
ఏంటిదో ఏమో ఈ డీజిల్ కరువు అదే ఆ పెట్రోల్ కరువు డీజిల్ కరువు గ్యాస్ కరువు అయిపోయిద్ది
అవును ఇంగా ఈ బ దులో అసలు మంత్ ఎండింగే కాలేదు ఇట్లా మొత్తం అన్న స్తనే అసలు
కరువు కరువు కట్టెలపొయ్యి పెట్టుక్ కొని వంట చేసుకోవాలి ఇగ
అంతే ఉన్నట్టుంది
అసలు మేమ్ గ్యాస్ బుక్ చేస్తే బుక్ కూడా అయితలేదండి
అవునండి ఏ ఏంది ట్వంటీ ఫైవ్ డేస్ అయిపోయింది మరి ఎందుకు అసలు ఇంకా బుక్ కావట్లేదు అర్ధం కావ
నేను మొ న్న బుక్ చేసిన లాస్ట్ మంత్ ట్వంటీ సిక్స్ అంటే ఈ మంత్ ట్వంటీ సిక్స్ అయితే వన్ మంత్ అయిపోతది వన్ మంత్ బుక్ చేసుకొని తీసుకొని ఇంక అప్పటి వరకు బుక్ అవ్వదంటా అది మెసేజ్ చూపిస్తుంది మళ్ళీ బుక్ చేసిన మీకు రిఫరెన్స్ నెంబర్ తొందర్లోనే వస్తుంది అంటుంది అంటే నెంబర్ వస్తుంది ఓ
నాదైతే మొత్తం రిజిస్ట్రేషన్ అయింది ఉంది లేనట్టుంది.
అవునా
ఉహ్మ్ నేను మొన్ననే రిజిస్ట్రేషన్ చేయించిన బుక్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళ బుక్ చేద్దాం. అంటే అసలు ఈ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ అయ్యిందే లేనాట్టు వస్తంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గ్యాస్ కీ ఇప్పుడు ఎంతి తిప్పలో ఏందో అసలు
ఏం చెయాలంటే అసలు అది తీసుకోవాలి మనము రైస్ కుక్కరు
ఏ అవి ముందండి అంత కరెంట్ ఫుడ్డు అయి హీటర్ అని ఆదని ఇదనీ అంతా కరెంటు తోటయితే చానా మనిషి చానా వీక్ అయిపో పోతారిప్పుడా వాన ఇలాంటి వస్తువులు ఇప్పుడు ఏదైనా సేమ్ కుక్కర్ల చెయ్యొద్ కుక్కర్ల అంటే వేరే దు ఇప్పుడు రైస్ కుక్కర్ గంటే కరెంటు తోటి సంబంధించిందేనా
ఉహ్మ్ అవును. కానీ మేము మార్నింగ్ హీటర్ పెట్టుకుంటాం కదా మీరు పెట్టుకోరా హీటరు.
లేదండి ఇంగ మనకి ఇప్పుడు ఎండకాలమే కదా ఎట్లాగో కాలే ఉండది. ఆ ఇప్పుడే ఎ వేడికే ఆ ట్యాంక్ నీల్ వేడికి కాలిపోతనే ఉంటది లో
అవునవును ఇంగ మేమైతే మార్నింగ్ చేసుకుంటాం. కదా స్నానము ఇంగా అట్లా అని ఇగా కొంచెం మాముూలు గోరెచ్చగా పెట్టుకుంటా హీటర్ ఈవినింగ్ వచ్చే వరకు ట్యాంక్ ల ఫుల్లు వేడైపోతాయి. అదే అదే ఆహ్
మా మాన్ ఏముంద్ ది ఇంట్లుంటాం కాబట్టి. అయితే మంచ్ చిగ ఒక ఆఫ్టర్నూన్ వరకు అయితే లెవెన్ ట్వెల్వ్ వరకు అయితే చేస్తాం. మంచిగా ఫ్రీ అయితేనే అప్పడికి
ఉహ్ నేను ఆ మీరు మంచి జాబ్ చేయాలనుకుంన్నారు. కదా
ఉమ్ అవునండి
ఓకే ఓకే మరి ఇప్
లేదండి. ఇగ నేను ఐ. సిట్ రాద్దామని ఎం. బి. ఏ సీట్ ట్రై చేస్తాం అనుకున్నా. అయితే వన్ ఇయర్ కొంచెం బాగా లేకుండిండే. ఇంగా మళ్ళీ ఇప్పుడు రాద్దాం అని అనుకుంటున్నా. ఇంగా చూడాలి ఒకవేళ ఎం. బి. ఎ వచ్చేది ఉంటే అట్లా స్టడీ పోత లేకపోతే ఇంగా. ఏమన్నా చి చూసుకుందామా అనుకుంటున్నా.
ఓకే ఓకే ఇంకా చెప్పండి. ఇంకా ఎంత మంది మీరు
పర్సనల్స్ వద్దు అండి పర్సనల్ చెప్పుడు ఉండదండి. ఇందులో కు ఇందులో ఉండాద్ ఇవి
ఓకే రేపయితే అది ఉంది మనకి మంచిగ శ్రీరామనవమి
ఆ అవునండి ఇప్పుడు ఇంకా మస్తు పని ఉంది ఇగ అదే పని మొత్తం చేసుకోవాలి ఈవినింగ్ ఈవినింగ్ అంత అదే పని చేసుకుంటనే ఉన్నా
ఏమేం చేసారు
ఇప్పుడు మళ్ళీ ఇల్లు తుడ్చి ఇల్లు ఇల్లు కడిగి అంత పెద్ద పని చేసి ఇప్పుడు మళ్ళా ఏమన్నా బోళ్ళు ఏమన్నా ఉన్నా కూడా తోమేసి లే మళ్ళా మార్నింగ్ సిక్స్ ఫైవ్ లోపు లే లేసినమంటే తొందర పని అయితది ఇంగ మనక్ మల్లోటె తుల్ కి పొయి అటు పోయి ఇటు వచ్చేవారుకు చానా టైం పడుతుంది. గధ ఇంట్లో పని కో సాక్షం చేసుకుంటే ఆయిపోంది.
ఇప్పుడే తోమేసి ఇస్తా. తొమ్మేసి పడుకుంటే మార్నింగ్ లేసి. బండలు దూడ్చేసి ఇంకా మా పిల్లలు దూడ్స్తారులే బండలు.
హ హ మీ పిల్లంటే వాళ్ళకి పనులు చెప్తానే కదండి అన్ని తె
అవును. మా పిల్లలకి అందరికి పని చెప్త. పని వాల చప అయితేనే నేర్చుకుంటారు కదా. చెప్పకపోతే వాళ్ళకి తెల్వదు కనీసం ఎప్పుడైనా మనం అందుబాటులో లేకపోతే వాళ్ళు చేసుకోగలగాలి.
అవును వాళ్ళకి వాళ్ళంతంట వాళ్ళన్నా చేసుకుంటనే
అదే నేను ఆ ఉద్దేశంతోనే అదే ఆ నేను అదే దాంతో నేను ఎప్పుడైనా కర్రీ చేసిన మా పాపా పిల్లలు చూస్తా ఉంటారు అడుగుతుంటారు ఇంకా మా మీ వేసినాం కదా అదేసినంక ఇదా అని అడుగుతుంటారుఅవుననంట మా పెద్దోడు అక్కడికి రావు కాని ఇంకా వస్తది వాళ్ళకి పెద్దడికి ఏం రాదు‌
అదే ఇగ మనకి చెప్తూనే ఉంటే వాళ్ళకి వస్తూనే ఉంటాయి అదేం లేదు. వాళ్ళు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఇగా.
మళ్ళీ పిల్లలకి పెద్ద అయ్యే వరకి ఏం చెప్పరు వాళ్ళు అంతా ముద్దుగా పెంచుతారు.
చేస్తా ఉంటారు కదా ఇంగా అట్లా అస్సలు చేయొద్దు అసలు ఆయన పిల్లల్ని కూడా
చెప్పాలి. పనులు చెప్తే మనక్ తెలుస్త
వాళ్ళకి ఏందంటే కష్టం ఉంటది గోల్ ఉంటేనే వాళ్ళ ఫ్యూచర్ లో అయినా దేంట్లో అయినా సెట్లు అయ్యి సెట్లు అవుతారు. కానీ ఇట్ల ఏ కష్టం లేకుండా మంచిగ చేసిన గాని కోసం ఇంకా వాళ్ళయితే సలు సెట్ల్ కాలేరు అట్లా
సల్ నా అందర్దిందు కండి నాదే చూడు సస నా ఇక మా మమ్మీ కూడా ఏం నేర్పియలేదు అంటే చిన్న పిల్ల అంటే నేను చిన్నదాన్ని కదా అని నాకు అసలు ఏం చెప్పేది కూడా కాదు అసలు ఏం నేర్పియలేదు అసలుకి నేను మ్యారేజ్ అయినాక అంత నేర్చ్
ఈ గారాబమ్ ఉంట ఎత్తుగా ఉండే అమ్మాయిలకి ఎక్కువ ఉంటది నింగ
న అందేర్ అసలు ఆ చీర చెప్తరు దీనికి అసలు ఏం రాదు కాని అన్ని బ పటాఫట్ నేర్చుకుందండి
ఉమ్ ఇక ఒక ఇంటి పోయినామంటే ఉండదిక ఆటో మీ ఇంటికి వస్తూనే ఉంటది ఇంకా
అది కరెక్ట్ నిజంగ
కనీ ఉమ్ లేదండి ఇగో మా బాగా గాలి వస్తుంది ఇక చూడాలి మరి ఈవినింగ్ ఇంక నైట్ అయితే ఇంకా పడుతుంది ఏమో చూడాలె టెన్ ఎలెవెన్ లోపు
ఊహు
ఇంక్ అదిగో మమ్మి మార్నింగ్ మళ్ళ వేరే కర్రీ అయితాన్ మళ్ళీ వేరే కర్రీ చేయాలి
ఉమ్ నేను ఇప్పుడు చిక్కుడుగాయ అదే ఇది మా ఆయన వదిలేసిండ్రు చిక్కుడుకాయ
ఉహ్ హు
నేను కర్రీ సవి చేస్తానుంటే నేను వచ్చి బట్టలు పిండేసి ఆఫీస్ కొని వచ్చి బట్టలు పెండేసి అన్నం కర్రీ చేసేసి ఇవన్నీ పనులు ఉంటాయి
ఇంక ఎట్లనా ఏవలో నలుగుర్ ఇట్లా ము ముగ్గురన్నా చేసి చేయగలుగు కుంటే పని తొందర్న అయి
అవునవును
చిన్నోళ్ళ అంటే ఇంకా చెప్తే ఇప్పుడు ఏం కదా కాని వాళ్ళకి కూడా ముందు ముందు చెప్తా అంటే అర్థమవుతుంది
అవునండి
తిన్నార మరి ఇప్పుడు
ఉమ్ ఆ తింటున్న తిన్నా తిినేసి బయటలో కూర్చుంటున్నా ఇంట్లో ఉక్కబోస్తుంది బాగా ఫ్యాన్ నర్స్తనే ఏ ఉంది ఉ్గపోస్తుంది
హా అవునా
బయట బయట చల్లగా ఉందండి గుర్చున్నా
అంటే మీది శ్లాప అండి ఏమన్నా రేకుల ఇల్లు అన్నట్ట
అంటన్నారు ల
స్లాప పా మీకుల్
అ అవునండి ఫ్లాట్ ప్లాటే కానీ వంట చేస్త కదదా వంట చేసొచ్చి కాసేపు బయట కూర్చున్న కి కిచ్చన్ లో బాగా ఉక్కపోస్తది కదా మళ్ళీ మ సెల్లు ఉంటది ఎందుకంటే మ ఇది డౌం ఫ్లోర్ కదా చల్ల ఉంటది పైన వాళ్ళకి బాగా ఇంకె ఉక్క పోస్తాది
ఫస్ట్ ఫ్లోర్ లకి ఇబ్బంది అయితే సెకండ్ ఫ్లోర్ కి ఇబ్బంది అయితే
మాకు ఏం కాదు చల్లగా ఉంటది కానీ ఎందుకంటే మా మా డోర్ ముగడి పెద్ద హౌస్ కూడా ఉంటది
ఊహు అమ్మో రేకులు ఉన్నొలది పరిస్థితి ఏందో ఏమో అండి
అవు అబ్బా పేట్ పెట్రోల్ కదా పెట్రోల్ది అసలు ఇక్కడైతే ఎన్ని పెట్రోల్ బంకులు ఉన్నా అన్ని పెట్రోల్ బంకులు ఫుల్ పబ్లిక్ నిండిపోయినారు
ఇది దొరకదు అన్నట్ట లేకపోతే వార్ జరుగుతా ఉంటే వీళ్లకెంది అసలు
అసలు ఓ మోర్ తనే ఏమ్ చెప్ చెప్తున్నా అంటే వస్తుది అని అంటే చెప్తున్నాడు ఉంది సేఫ్ అసలు ఏం బాధపడదు అని చెప్తున్నాడు న్యూస్ లో మళ్ళీ విళ్ళు ఏమో ఇట్ల ఇట్ల చెప్ తంటలు పడతానే ఉన్నారు గ్యాస్ కొరత కూడా లేదు వస్ సరేనండి
అదే కదా అసలు ఎందుకు అంటే ఈ ఇప్పుడు ఉన్న జనాలు అయితే ఆగడ పడ్డట్ట ఇంకా ఇంక ఎక్కువ ఏదైనా ఫీ నచ్చిందంటే ఇంక ఇంక ఎక్కువనే ఇంకా
ఆ
మానూళ్ళకి ఏదైనా ఫ్రీ ఇచ్చాలంటే ఇంక ఎక్కువ ఉంటది ఇంకా ఫ్రీగానే కాదు ఇది పైసలు పెట్టడానినికి ఇంత ఆగమైతంలు
పై పైసలు పెట్టామంటే ఇంకా పెడతారు పెడతారు ఎందుకంటే అది కావాలి ఇప్పుడు లేదు కదా ఇక వంట చేసు కైతే గ్యాస్ కంపల్సరీ కావాలి బండి నడపనికి పెట్రోల్ కావాలి కంపల్సరీ ఓకే ఓకే